హలో వినిపిస్తాందా
ఆ వినబడుతాంది
ఆ వాయిస్ ఏమన్నా బ్యాక్గ్రౌండ్ ఏమన్నా సౌండ్ వినిపిస్త
కొంచం
వినిపిస్తాన్నా
ఇప్పుడు బాగుంది అది కొంచెం
ఎప్పుడు వినిపిస్తాందా
ఆ లేదు లేదు
ఆ చెప్పండి బాగున్నారా
ఆ బాగుంద మీరు బాగున్నగా
ఆ బాగును ఏం చేస్తున్నారు
ఏం చేయలేదు కొద్దిగా సౌండ్ వస్తాంది
అవునా ఇప్పుడు
ఆఓకే
ఆ
ఎక్కడికి వెళ్ళలేదా మీరు టూర్ క అందుకు
లేదు లేదు లేదు మీరు
ముందు అందుకు ముందు అందుకు ఎక్కడికి వెళ్ళదా ప్రెంస్తో అళ్ళ
ఆహా లేదు లేదు మీరెక్కడ
మేము వెళ్ళాము ఇంటర్ లో వెళ్ళాము
ఆఓహా
తమిళనాడుకిళ్లా
అవునా
ఫ్రెండ్స్ తో కద బాగున్నాయి ఎంజాయగా మొదటి ఫస్ట్ రోజు మహాబలిపురం వెల
ఆ
వినాయకస్వామిగా దాకాలు ఏ స్వామి బావిలో ఉన్నాడు
అలే ఆ
రెండో రోజు అరుణాచలం దగ్గరకి వెళ్ళాం ఆ ముడే రోజంద అంతా గార్డెన్స్ బొటానికల్ గార్డెన్
ఆ
ఆ దొడబెట్టాని
అవునా
ఆ అలాలా
ఉ
కానీపాకమలా
ఇంకా ఇంకెక్కడికైనా వెళ్ళినారా
ఇంకా ఆ రోజంతా ఒకటి అదే బ్లాక్ తథండర్ అని ఆ రోజు అంతా వర్ష అది వాటర్ పడతా అంటే దా
ఆ
జైండు బిల్లు అవన్నీ ఉంటాయి కదా అవి నక్కి ప్రస్ కదా బాగున్నది ఆ రోజంతా ఈ మధ్యాహ్నం వరకు అదే జాంట్ బిల్ అవన్నక్కి చాలా చాలా ఉంటాయి కదా అవన్నీ అవి మధ్యాహ్నం అంతా ఇ ఇట్లా వాటర్ ఫాల్స్ లాగా పడతా అంటే అవి రెయిన్ వాటర్ డ్యాన్స్ లా స్త సాంగ్స్ పెట్టి అట్లా ఆ రోజు అంతాడు మళ్ళీ మేము ఫ్యామిలీతో వెళ్ళాం
అవునా
గోల్డెన్ టెంపుల్
ఆ గోల్డన్ టెపుల్ మేము కూడా వెళ్ళి అవును మేము కూడా వెళ్ళంటేం రీసెంట్ గా ముందులా ఆ ముందు సంవత్సరంలో వినాయక చ్యతికి వెళ్ళేంటి గోల్డెన్ టెంపుల్ కి కానీపాకం పోయి అట్లానే వెళ్ళింటిమి గోల్డెన్ టెంపుల్ కి మీరు షాపింగ్ అట్లా చేస్తారా బాగా అవునవును షాపింగ్ అట్లా చేస్తారా బయట
ఆ ఎప్పుడన్నా పండుగలక వెళ్తే వెళ్తాము ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు మామలుగా తీసుకుంటాం పండుగలు దగ్గర ఉండగా తెచ్చు
అవునా బయటనే కొనుక్కుంటారా ఆన్లైన్ లో షాప్ చేస్త
ఆ ఆన్లైన్ లో అంత బాగుండవు కదా
ఆ
ఆ టైం కి మనం తెచ్చుకొని బాగలేకుంటే వేసుకోవాలనే కానీ ఇష్టం లేకుండా వేసుకోవాలి
అవునవును
పెద్దగా ఉంటాయి చిన్నగా ఉంటాయి ఇంత క్వాలిటీ మనం చూసినట్టు ఆ క్వాలిటీ ఉండవు
హ
ఎందుకని అంత ప్రిఫర్ చేయని దానికి
అవునా
వస్తువులయితే ఇంటికి సంబంధించిన వస్తువులుయితే పెడతాను గానీ
ఆహా
మ డ్రెస్ ఇక్కలేం పెట్టా ఒకటి పెట్టాను అంత బాగలే అ నచ్చితే పెట్టడం లేదు మీరు చేస్తారా ఆన్లైన్ లో
హ చేస్తాను
బట్టలేన
ఆ బట్టలు ఇంట్లోకి ఇంకా కావాల్సినవి అన్నీ
ఆ బట్టలు బాగా వచ్చాయా
ఆ బట్టలు బానే వచ్చినాయి అంటే కొంచెం కొంచెం ఆ లేదు బాబుకి డిమార్ట్ లో తీసుకుంటాము
అవున
ఆ
డి మార్ట్ కి వెళ్తే పొద్దున్న వెళ్ళాలింగా లేదంటే మధ్యాహ్నం అట్ పెడితే బయటికి రాలేము
మాకేమంత రష్ ఏమిండదు ఇక్కడ ఎప్పుడో ఇంకా పండగల ఇప్పుడే రష్ ఎక్కువ ఉంటది ఎందుకంటే ఇంకా సరుకులు గ్రో శ్రీస్ అన్ని తీసుకుంటా అంటారు కదా మ మేము మేము ఎప్పుడు ఫస్ట్గా పండగల అప్పుడైతే వెళ్ళాం డి మార్ట్ కి ముందే తెచ్చుకుంటాం
జనాల ఎక్కువ ఉంటారూ
మా సైడ్ ఏమి ఉండవు ఇక్కడ రెండు వచ్చినాయా డి మార్ట్ లు
అవున
ఆ మా సైడ్ ఆ అందుక అంత రష్ ఏం ఉండవు
ఆ కౌంటర్ దగ్గర ఒక అర్ధగంట పడుతుంది మాకు గంట
లేదు లేదు మాకు ఫ్రీ గానే వెళ్ళిపోతుంది ఫిఫ్టీన్ మినిట్స్ అంతే టన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ఇంక ఎక్కువ పండగల అప్పుడే రష్ ఉన్నప్పుడు ఇంకా పడుతది వన్ అవర్ అట్లా టూ అవర్స్ గాని పడుతది బిల్డింగ్ ఆ ఫుల్ ఉ కదా ఇంకా వద్దులే అనిపిస్తది ఇంకా అవి కూడా ఆడ పెట్టేసి రావాలి అనిపిస్తది సరి ఇంగా అంతమంది ఉంటే ఇంకా చీల్చ్
ఆ డీమాట్ల జూచి ఇంకా అవి జూచి ఈ జూచి అన్ని కొనుక్కొవాలి అనిపిస్తది
అవునవును డీమాట్లోకి వెళ్తే ఇంకా ఓ ఇంకా లేనివన్నీ గుర్తు వస్తాయి మనకి ఇంట్లో అవును ఎక్కువ బాబు బట్ట లన్ని అక్కడే కొనుకుంటాము మేము ఆ డై లీ వేరు అట్లా అన్ని బా అక్కడే కొనుక్కునేది
ఉమ్
ఆ ఎ ఎక్కువ అక్కడే కొనుక్కుంటాం ఉంది కదా ఎప్పుడన్నా పోతాంటాం అంతే ఆ పిల్లలకి సంబంధించినవన్నీ క్వాంటిటీ క్వాలిటీ బాగుంటాయి
అవునవును బాగుంటాయి
మెత్తగా ఉంటాయా బాగా కొంచెం ఫ్రీగా ఉంటాయి ఉమ్ ఉమ్ ప్రింట్ కూడా బానే ఉంటది తొందరగా పాడుగావు బట్టలు
అవునవును
కొన్ని కొన్ని బయట కొనుక్కొనేవి షేడ్ అవ్వడము కలర్ పోవడం అట్ల అయితాయి
అవును అవి కలర్ పోవు
ఆ ఇవేమి ఇవే అట్లేం గావు బాగుంటాయి చిన్న సైజ్ అయినా పెద్ద సైజు లాగా వస్తాయి
అవునా
ఆ
ట్రయల్ రూమ్ ఉంటది అక్కడ బాగా
ఆ ఉంటది ఉమ్ బాబుకే కదా మేమే వె వెళ్తాము బాబు ఏం పిలిచిపోము ఆ
అక్కడ మొత్తం నిల్చొని చేయ్యాలి ఉమ్ అలాటప్పుడు బరువైతయ్ కూర్చోడానికి ఉండ దసలు
ఊహూ ఉండదు ఇంకా అట్లా అన్ని చూసుకొని వస్తానే ఇంకా అన్ని బిల్లు ఎక్కువైపోతది ఇంగా ఆ అన్ని గుర్తుకోస్ అన్ని గుర్తుకొస్తాయి ఇంట్లో ఉండే
చూచింగా అవి కావాలని
ఆ
బయట తీసుకోరా
బయట తీసుకోం బాబుకైతే తక్కువే ఏమన్నా ఇంకా బర్త్ డేస్ కి ఎక్కువ మంచి బట్టలు గావాలంటే బయట తీసుకుంటాము
మీకుంది బైడన్నానా
ఆ
మీకు బయట తీసుకుంటవా
నేను బయట ఏం కొనుక్కుంటా తక్కువే ఆన్లైన్ లో ఇచ్చి కొనుక్కుంటానా
ఉమ్
ఆ ఈ మధ్య కాలంలో అయితే కొనుక్కోవడం లేదు ఆన్లైన్ లో అప్పుడు కొనుక్కుంటా అంటీ ఒక రెండు రెండు నెలలైతే తంది కొనుక్కవడం లేదంతగా ఆ ఇంకా మన్న ఉగాదిక్కూడా బ బయటనే కొనుక్కున్నాను బట్టలైతే
శారీలు ఎక్కువ దీసుకుంటార డ్రస్సు లా
నేనైతే శారీస్ అంతగా వేసుకోను ఎక్కువ డ్రస్ స్స్లే వేసుకుంటాను నేనైతే
పంజాబ్ డ్రెస్ కుర్తాస
రెడీమేట్వే ఎక్కువ కుట్టించుకో ఆ టాప్స్ లెగ్గిన్స్ అట్ల
ఇప్పుడంతా కుర్తా సెట్టొచ్చినాయి గదా అవే బె
అవునవును త్రీ పీస్ సెట్ ఆ త్రీ పీస్ సెట్ అవే అవే ఎక్కువున్నాయి నా దగ్గర కూడా ఎక్కువ అవే వేసుకుంటాను నేను కూడా అవియితే ప్యాంటు చున్నీ అన్ని వచ్చింటాయి
అవును అవి నేనికా తీసుకోలే ఇంతవరకు తీసుకోవాల
బా బాగుంటాయి బాగుంటాయి ట్రై చెయండి ఒకసారి
ఆ మొత్తం బార్డర్ సెట్టు కదా
ఆ సెట్ సెట్ వస్తుది బాగుంటది మళ్ళీ మనం సపరేట్గాను కొల కొనుక్కల్సిన అవసరం లేదు ఆ ఆ అవును మన దగ్గర ఏమనా లగ్గించ స్తుంటే టాప్లు అట్లా కొనుక్కుంటా అంట ఆన్లైన్ లో ఉ కలకా కలర్స్ క మ్యాచ్ అవుతయి కదా అన్నట్టు
అవును
ఉ ఎక్కువంటే ఆ సెట్టె మేల్ ఎక్కడన్నా ఇంకా బయటికి యెళ్ళాలా అన్నప్పుడు ఇంక వేసుకొని పోతాను సెట్స్ బాగుంటాయి అని అట్లా ఆ ఇంకా
శారీస్ ఫెస్టివల్స్ కు శారీస్ రిఫర్ జేస్తారు కదా
ఫెస్టివల్స్ క
ఆ సారీలు గట్టుకుంట
ఎక్కువ కట్టుకోను పండగలక్కూడా నేను ఎప్పుడన్నా గుడికి కెళ్నప్పుడే
గుడికి సాంప్రదాయంగా వెళ్తే బాగుం
కెల్నప్పుడు అది గూడా ఎక్కువ యేసుకోను ఎప్పుడు డ్రెస్లు వేసుకుంటాను ఎప్పుడన్నా నాకు కట్టుకోళ్ల అనిపించినప్పుడు ఇప్పుడు కట్టుకుంటాను ఇంట్లో వాళ్ళు ఇంక ఎప్పుడు అంటా అంటారు నువ్వు అన్ని సారేసి కొనుకున్నావు ఇంకెప్పుడు కట్టుకుంట ఉంటావు నువ్వు అని
ఉ
ఆ అన్నప్పుడు ఇంకా కట్టుకుంటాను అంతే గుడికిెళ్ళినప్పుడు అయితే కట్టుకుంటా మామూలుగా ఇంట్లో ఉన్నప్పుడు కూడా వే కొనిను వే డ్రెస్సులే సుకుంటాను నైటీస్ వేసుకుంటాను ఆ అవునవును మామూలుగా అంటే డ్రస్సులు ఆ ఇంట్లో ఉన్నప్పుడు కూడా డ్రెస్సులేసుకుంటాను నైట్
ఇంట్లో అప్పుడు ఇదే బెటర్
ఊ ఎందుక అవునవును ఎక్కువ నైటీసేసుకుంటాను ఇంకెప్పుడో ఇంకా బయటకి వెళ్ళ వస్తు తను ఇంగట్లనే ఉంటానా ఇంగట్లనే ఉండిపోత
వర్క్ పనులుందు ఇంట్లో పని చేసుకోవడానికి బాగుంటాది కంఫర్ట్
అవునవును ఆ ఇంకా మంచి డ్రెస్సులన్ని వేసుకొని పాడు వేసుకొ కునే బదులు ఇవి యేసుకొని ఆ ఉంచుకుంటే బెస్ట్ బెటర్ కదా కొంచెంమన్నా ఆ ఇప్పుడు అన్నిీ మంచి మంచి కలెక్షన్లు వచ్చినయి నైటీస్ లో కూడా బాగున్నాయి
ఈ ఎండాకాలం అంతా కాటన్ టయితే బెటర్
అవును అవి కూడా బాగానే వచ్చినాయి మళ్ళీ పాత మడలుగా లేకుండా కొత్త కొత్త మోడల్లు వచ్చినా బాగాన్నన్ని
ఆ
ఉ డ్రస్ టైపు అట్ల వచ్చినాయి అదే అదే డ్రస్ టైప్ వచ్చినంది ఆ అవే ఎక్కువ నా దగ్గర కూడా ఉన్నాయి డ్రెస్ టైప్ ఇంట్లో ఇంకా డ్రెస్లు వేసుకున్నట్లనే ఉంటది ఇంకా బాగుంటాయి కంఫర్ట్గా ఉంటాయి బాగా
ఆహా
హ
అట్లా నైటీ లెక్క లేకుండా డ్రెస్ లెక్క కాకుండా బాగుంది
ఆ ఆ బాగుంటది మనకి కంఫర్ట్ ఉంటది బాగా
ఆ
సైడ్స్కిి జబులు వచ్చి అట్లా బాగు వచ్చినయి ఇప్పుడున్నిీ అప్పుడంతా పా ఆ అప్పుడంతా అప్పుడంతా పాత మోడలే ఉండ
అవునవును ఈ మధ్య వచ్చి
ఎకోకుండా ఉంటే ఈ మధ్య వేసుకుంటాన్నా అంతే ఎక్కువ ఇంకా బాబు పుట్టినప్పుడు నుంచి వేసుకుంటాన్న ఓకే ఉంటా ఆ